హలో
హాయ్ అండి గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి హాలిడేస్ కదా ట్రిప్కి వెళ్దామని చూస్తున్నా
ఓ ఓకే ఓకే ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు ఇట్లా ఫ్యా ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్తున్నారా లేప్తే ఓన్లీ మీ ఫ్యామిలీ వరక అంటే అంటే ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ కలిపెళ్తన్నారా మీవా ఒకసారి కట్ చేసి చేస్తారా అండి అహ లేదు లేదండి సిగ్నల్ లేదట్టుంది ఒకసా కడ్జేస్ చేస్తారా మరి
ఆ పర్లేదు పర్లేదు చెప్పండి
ఎటెళ్తున్నాము ఎటెళ్దాం అనుకుంటున్నారు ఎంత ప్యాకేజ్ ఏమన్న తీసుకున్నారా
ప్యాకేజ్ అంటే మనకిప్పుడు కేరళ లో అన్ని బీచ్స్ టెంపుల్స్ బోతే ఇవుంటయి గదా ఫైవ్ తౌ మున్నార్ అంతా ప్యాకేజ్ వస్తుందంట మన టూరిస్ట్ గైడ్ గుడా ఉంటారంట అతే వెళ్దామన్నట్టుగా అనుకుంటున్నాం హాలిడేసే గదా పిల్లలకి అటో ఇటో వెళ్తే కొంచెం బెటర్గుంటారు గద వాళ్ళు గుడ
అవునవునండి ఇప్పుడైతేనే పిల్లలక్ ఫ్రీ ఉంటుది కొంచెం ఎండాకాలం కదా మాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవచ్చు
మీరైతే నైన్ ట్రిప్స్ కి ఏమనా ప్లాన్ చేశారా టూర్ కి
ఆ అంటే మేము లాస్ట్ ఇయర్ ఎళ్ళామండి
ఆ
లాస్ట్ ఇయర్ వెళ్ళాము వెళ్ళేటప్పుడు ఏంటంటే మాకు టూరిస్ట్ గైడ్ ఏం లేదు కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అయితే మే అంటే ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ కలిసి ముందు రోజే రిసార్ట్ బుక్ చేసుకున్నాం ముందు ఏు రసారి బుక్ చేసుకొని కొంచెం ప్లేసెస్ చూసిచ్చి ఇంకా అక్కడ స్టే చేసాము ఒక త్రీ డేస్
ఓకే అట్లతే బాగుంటది
ఆ ఇక వన్డే టుడేలో మనం ఏం చేయలేమండి
ఆ మీరు కార్లో అట్లా తీసుకెళ్ళారా లేకపోతే ట్రైన్ అట్లా వెళ్లారా
ఓ కారే అండి కారే తీసుకున్నాం రెంట్ కీ అంటే ఒక టూ కార్ రెండు కార్లు ఉన్నాయి మా సిస్టర్ వాళ్ళకి మాకు
ఓకే ఆ
ఇంకొకటేమో రెంటల్కి తీసుకున్నాం అనమాట
మేము కూడా కారులో వెళ్దామని చూస్తున్నాం
దాని వల్ల కొంచెం మనం కూడా కొంచెం స్ట్రెయిన్ గా కు ఉంటాం ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్రైన్ లో బస్సు లో వెతా ఉంటంటే ఏమైందంటే బాడీ మొత్తం స్ట్రేన్ది పిల్లలు బాగా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో బాగా ఎండలు ఎక్కువ ఉన్నా ఉన్నాయి మా సైడ్
ఆ
అందుకనే ఏటైనా కార్లునే మళ్ళా వెళ్ళేటప్పుడు లగేజ్ ఉంటది కదా
అవును
ఫోర్ డేస్ అంటే అసలు లగేజీ చాలా ఉండది పిల్లలకు ఒక బ్యాగు పెద్దోళ్ళక బ్యాగు ఎప్పుడు చూస్తున్నారు ఏస సిచువేషన్ తగ్గట్టుఆ డ్రెస్సెస్ వేసుకోవాలిసి వస్తుంది మళ్ళీ ఇప్పుడు మనం బీచ్ అక్కడికి వెళ్తేనమో జెన్ ప్యాంట్ క్యారట్
రైట రైట్ ఆ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు పిల్లలే ఏమో వెరైటీ వెరైటీ ట్రెడిషనల్ డ్రెస్సులు ఇప్పుడు ఎవరు వేసుకుంటారు వాళ్ళంత వెస్టర్న్ స్టైల్ అది ఇది కావాల ని వాళ్ళుంటారు మనం ఎట్లాగా శారీస్ డ్రెస్సెస్ మనం పెట్టుకోవాలి హస్బెండ్స్ పెట్టాలి
చ ఇంకా వాటర్ ఫాల్స్ ఇట్లయితే ఇక పిల్లకి తెలుసుగా వాళ్ళు అసలు పిల్లలు దాడుస్తారు వాళ్ళకి అక్కడ టూ డ్రెస్సెస్ పడుతున్నాయి
ఆ
మామూలుగా మనకైతే తెలిసే సమ్మర్గా కాటన్ డ్రెస్సెస్ ఇవన్నీ సెట్ అయిపోయినాయి అందుకే ఇక ఇబ్బంది ఎందుకు మనం ఇప్పుడు ట్రావెల్ చేయాలంటే కొంచెం మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే బాగుంటుంది కదా ఇంకా కార్ కూడా ఉంది అని చెప్పేసి మా సిస్టర్ మేమ అంతా అయ్యారు
స్నాక్స్ కొన్ని స్నాక్స్ అవి ఇవి పెట్టుకొని కొంచెం వెళ్తే బాగుంటది
ఎక్కువ తీ అంటే మామూలుగా ఇప్పుడు మనం బిర్యానీ చికెన్ ఇట్లాంటివి కాకుండా కొంచెం మనకు కూడా హెల్త్ అప్సెట్ కావద్దు కదా కొంచెం ఎండకి వెళ్ళ చికెన్ నాన్ వెజ్ కంప్లీట్ గా అవడ్ చే వస్తా
అ
నాన్ వెెజ్ ఆపి మామూలుగా పాప్
అ
జస్ట్ పులిహర ఇట్లాంటివి తీసుకెళ్ళాము అక్కడికి వెళ్ళాక రిసార్ట్ లో వాళ్ళు కూడా మాకు ఫుడ్ ఫోన్ చేస్తానన్నారు
అ
అంటే మేము మాట్లాడిన ప్యాకేజీలోనే అలా మాట్లాడేసాము డైరెక్ట్ గా మళ్ళా ఫుడ్కి వేరే రిసార్ట్కి వెళ్ళడం ఇదంతా ఎందుకులేని
అ
మాకు పర్ డే వచ్చేసి అట్లీస్ట్ మాకు అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఒక ఒక పర్సన్కి పడ్డది